సిక్స్ థర్టీకి లేస్తాది సిక్స్ థర్టీ సెవెన్ కి అట్లా
ఇది లేశి
ఆ లేసింగ ఔటింగ్ పోయివస్తది. లండన్ కి లండన్ పొయ్యివచ్చిన తరు అంట్లు తోముతది ఆమె డ్యూటీ తర్వాత పాలు పోపిచ్చుకోస్తది. నేను సెవెన్ ఇ సిక్స్ ఫార్టీ ఫైవ్ కల అలారం మొగితే, సెవెన్ సెవెన్ టెన్కి అట్లా లేస ఒస్తా.
ఆ
ఎన్
సెవెన్ సెవెన్ సెవెంథర్టీ లోపు లేసేస్తా గా మొత్తానికి సెవెనికి కూడా లేస్తా సెవెన్ కి కన్ఫర్మ్ పక్క సెవెన్ కి లేసొచ్చి కిందికి ఒచ్చి ఎం చేయాలనో ఏంచేయాలనో అడిగి ఇంగ దానికి ఇంక వంటకి ప్రిపేర్ జేసీ ఇంగ
మీరే చేస్తారా వంట
ఆ చేస్తా అపుడు మిల్కె నుంచి తప్పించుకొని వచ్చేసిన్ తరువాత ఇంటికి ఆ ఆమె వస్తే ఏంటా పడతది అందుకేంటది లేంటే నాకంటే ముందన్న లేశుటండి నేన్ లెస్ ఆప్పులు నేను లేన్ అని చూసి అన లేతది ముందే లెషి నన్ను లేపి సతస్తుంటాది మేం ఇద్దరం కిందికి వచ్చేస్తాం అడ బడేస్తాం ఓ పాలపాకెట్ తె సరే ఇంకెందికొచ్చినట్టిగేస్కొని నాకాడ్ టిఫినేమన్న దేవతా. అదే ఉప్మా ఆటంటివి చేస్తా ఇంగ చేసి తినబెడత తిని ఇంగ టిఫిన్లకి ఇంగ ఆ పిల్లని చూసుకుంటా కాసేపు అంట్లు తోముత వెళ్ళిక్కనే లేస్తనే ఓ డ్యూటీ చేస్తా అంట్లు తోమ్ముడం బయట పస్ కొట్టడం పాత పాలపాకెట్లు తెచ్చిస్తది నేను వంట చేయాలనిచెప్తది మిల్ కమ్మన్ ఎతుంటది నేను ఇంగ టిఫిన్లని చేస్తా వంట అంత చేస్తా తర్వాత మధ్యలో తినిపిస్తాం మేము ఆమె నేననా తినిపించిన తర్వాత ఇగ తినిపించిన ఆ ఇంగో ఆమె కసు కొట్టేది కసు కోటేది సర్దేది ఆది ఊకనే ఆ ఒక్కు పరి ఇగ రెండుగంటలు పడతాది కాసు కొట్టడం అంతలోపు మా వంటకం అని
ఎట్లేస్తారు మీఇంటికాడ ఆమె ఎన్నిగంట్లకు లేస్తది
మేము లేష్ణాపుడు లేప్తానా హ్మ్ తర్వాత మీటికలా డాడీ పోతాడు తరువాత ఇంగ ఆ మేమ్ లేష్ణాపుడే అందరం ఒకటే వల్ల అమ్మ లేష్ణాక లేస్తది ఏ వచ్చిందంటే లేప్తది ఇంక ఆ తర్వాత ఇంగ
మామయ్య
మావయ్య కూడా నే మ్ మేం అందరం ఏడున్నారా ఏడుకె లేస్తాం పోతాం అయినా బైటికి పోతాడు ఇంగ ఇంగ మిల్కీ వల డాడీ లేసొచ్చి ఇగ స్నానం చేసొచ్చి తినేసి ఆ డ్యూటీ కి పోతాడు తమ్ముడు ఇక డ్యూటీ కి పోతాడు తరువాత ఇంగ ఇంగ అప్పటికి వంటలు ఉంటే చేస్తా ఉంటా లేకుంటే సన్నం చేపిస్తా ఓ స్నానం చె పండబెటి ఇంగ తరువాత నేను ఫేసువాష్ చేసుకొని తిని ఇగ అప్పుడు ఫ్రీగా అయితాంగాయన్ జెప్పిగా మన ఇష్టం మన టైం ఆది ఇంగ పడుకుంటే పడుకోవచ్చు ఆహ్ అవునిగా ఒక్కొరోజు డేబైడే నీలు వస్తాయి గాబట్టి డేబైడే పొద్దునే ఏడున్నర ఏడుక్ లేసోచ్చి ఏడున్నారా లోపు బట్టల్ ఉతికిపడేస్తా ఉతికి పడేసి ఇంగ టిఫిన్లు టాల్లాన్ని ఎసి సానలు చేయిపిచ్చి పాండుకుంటాము అంతే మల రెండుకి లేసాం ఒకటినర రెండుకులేసి అన్నం వండుకున్న కంటే అన్నం వండుకు
అంటె ఫొటొక్ ఫొటొక్ దింతరా మీర్ ఫొటొ ఫొటొ ఫొటొ ఫోటల్ జేస్కుంట్రా మీరు.
ఆదైతే అయి ఎలిగిన అయన్నం మ ద్యనం పొద్దున అన్నం చేస్తన టిఫిన్ ఒక్కటి ఏషుంట కదా అన్నపానం మందర్ది మళ్ళీ డైల్ టిఫిన్ చెయ్యాలా
ఏం చేసుకుంటారు టిఫిన్లు డైలి డైలీ మీరు
రెండ్రోజులు దోశలు ఉంటాయి ఒ రోజు ఉప్మా ఉంటాది డైల్ అంటే డైల్ ఉండదు లేఆంటే ఇంగా ఈ మూడే లేంగ తిరిగేది రోటేట్ అయితుంటది సేమయా ఉప్మా మామూల ఉప్మా మామలు మా సేమయా ఉప్మా రెండు రోజులు దోశలు ఇంగా చపాతి కర్రీ అట్ల టిఫిన్లు లేవనుకో అంటే అందరికిలాటిఫిన్లు మా ఇద్దరికొకతే వాళ్ళకి అన్నం అన్నము కూరగాయలు లేదంటే అన్నము పప్పు అటాంటివి మళ్ళా నేను టిఫిన్లు తిన్న రోజు వాళ్ళక్ దుబ్బన్నం వండిటగన్ నేన్ సన్నన్నాం మధ్యాహ్నం చేసుకోవాల్సి వస్తది ఇంగ అనపనం అనపనం ఇంగ ంగా ఒక్కక్కాలనే మధ్యాహ్నం వాళ్ళకి చేశినవే పప్పో కూర్గయాన్లు నేను కూడా అదే తినేస్ ఇంగా సాయంత్రం అందరికి ఆల్రెడీ పప్పు బ్యాచ్కి పప్పు ఒండి ఉంటది కురగాయల బ్యాచ్కి కురగయల్దుంటయి ఇంగా ఆర్రో ట్టల్ చేస్తా మంచికి రెండు రోట్టల్ మావాక్ రెండు రొట్టల్ నాకు రెండు మీ బావాకు రెండు ఏదో ఒకటికూరగాయిలిస్తా
వాళ్ళు తినరా
ఎవరైనా తినొచ్చు ఇంగ వాళ్ళు తింటే వాళ్ళు ఇష్టం ఉంటే వాళ్ళ ఇష్టం పొద్దుగన్నే తినొచ్చు వాళ్ళకి లే వాలు తినరు వాళ్ళు వద్దంటారు మా ముగ్గురికి ఆరు రోట్టెలు చేసుకుంటాం అంతే వాళ్ళు తినరంట అట్లా అలవాటు వడి ఇంగా ఇంగ ఆర్రోట్టెల్ చేసిస్తా ఆ ఒ పొద్దున్నే తింటుంటంట పొద్దున్న చేసుంటే మళ్ళ పొద్దున్నే ఇగా వంట ఇప్పుడే సాయంత్రం మేము వచ్చినందుకి సాయంత్రం పూట వంట
మిల్కి పోతన అల్లా ఏంటియి మర
మిల్కికి రోజు పొద్దున్నే ఓట్సు
ఓట్స్ తింటుందా ఎట్లా జెస్తారు
ఓట్స్ మిల్క్ ఇంగా డేట్స్ యేషి మెత్తాగా మెర్రాగించి లేదు ఉడిక్ నీలాళ్లా అవి డేట్స్ యేషినా తోక్కదిశేసి అదిసేసి బిచ్చ దిశేషి భాగా మెత్తగా అయింది అది డేటు త కాత ఓట్సు ఒక స్పూన్ యేషినా తర్వాత ఇంగా పాలుకొన్ని ఎశి మరిగిచ్చినా బాగా దగ్గరకైంది ఆమె ఆమ్ ఆమ్ ఆమన్ తినేసింది ఆకలయి ఆమె కూడా ఇప్పుడు పాలొ అయితుంది మనలాగా తినింది హల్వాలా ఉంటది ఏం గట్టిగుండదు హల్వ లాగా అయ్ తది మెత్తగా ఓట్సు నీళ్ళలో పడ్తె లోపల మెత్తగ అయితయి అవి
ఒ అవునా అవి డేట్స్ అవ్వన్నీ
డేట్స్ ఏంది అవి కిమియా డేట్స్ బాగా స్మూత్గ ఉంటాయి కదా తొక్క తీసి బిచ్చ తీసేస్ స్తె దాంట్లోకి మరుగుతున్న నీళ్ళలోకి ఏస్తే మెత్తగా స్మాష్ అయితది అది స్మాష్ అయి దాంట్లోకి కలిసిపోతాది రాత్ తైన్ కొన్ని ఒక చెంచా ఓట్స్ ఎషినా ఇంగా ఒక చెంచా అవేషినా మాధ్యానంకి అది ఏం పెట్టాల అని ఆలోచిస్తున్నా మధ్యాహ్నం కి అన్నం ఉంది ఎగ్గు ఎగ్ ఫ్రై ఏదునా ఉడకవెడిది ఉడకవెట్టి అంత కారం ఏసి మ్ తింటది ఈరోజు ఎగ్గు బా గుండకే ఎగ్గుడకపెట్టి ఈరోజు కర్రీలా చేసి కొంచెం కారం కారం ఉప్పు ఏసి అన్నంలో పిసికి ఈరొజు చెక్కుతాంగా లేదంటే మునక్కాల చారు తినిపిస్తున్నా ఇప్పుడు తింటుంది తింటుంది ఆ పిల్ల గూడ మనలానే మారుతుంది మూడు పూటలు తింటది మూడు పూటల పూట పూట కాకలయి అరుస్తుంది
పెద్దగైతున్నయి మళ్ళి
ఆ ఆకలి అయి పొద్దునైతే పొద్దున ఇంగా ఆడొస్ తిన్నంగనే అట్ల గిన్నెకి ఎగవారు ఎగవారు తింటనే అదే మన్ న్నమనే జ్వరం వచ్చి వన్ వీక్ తినలే గదా పానం బాలేక ఇప్పుడు టూ డేస్ నిన్న సాంబారన్నం తినింది పెరుగన్నం తినింది నైటు
ఇగా డైలీ పెరుగన్నం తిను
లేదు ఇప్పుడు డైలీ పెరుగన్నం సరిగా పెడతాలేేను ఇప్పుడు కారం గూడ యాడ్ చేస్తున్నా నేన్ న్యాపిల్ ప్యూరి చేసింది యాపిల్ డైట్సు ఓట్సు ఏసి ప్యూరి చేసింది క్యారెట్ అన్ని ఎస్తే నిన్న గూడ బాగా లాగించింది ఈరోజు ఇంగా ఒక స్పూన్ అంతా మిగిలిచ్చింది అది కొద్దిసేపు ఉంటే పెట్టేషి మాధ్యాహ్నం ఎగ్ కర్రీ లేదా ఎగ్ ఫ్రై చేసి పెడత ఇంగ సాయంత్రంకి
ఎగ్ ఫ్రై దింతటా
ఏ ఎగ్ ఆమ్లెట్లా ఏసి అన్నంలో పెడితే ఆ మామని కప్పు కప్పు తింటది పెరుగులా
మీ ఊరికి రావాలి న నాచురల్ పాలు మీ ఊర్ల లేవా
ఉన్నాయి అవే మరి పాలిప్పుడు పోపిచుకుంటున్నం ఇప్పుడు అవే తెచ్చుకొని పాల ప్యాకెట్లు లేదు పాలు పోపిచ్ చూకుంటున్నం కదా పాలు పావు లీటర్ ఇరవై ఐదు పాలు అన్నా పావు లీటర్ ఇరవై ఐదు రూపాయలు అంట ఆమె ఒక రెండు స్పున్లు తింటా మజ్జిగ మిగతా వాళ్ళ మెమే మింగి నీళ్ తా మజ్జిగ తాగుతున్నం
అయి నీళ్లు పోషనది నీళ్లు పోషిన పాలా
ఉ హు బానే గట్టిగనే ఉంటయ్ ఓరోజు గట్టిగ ఉంటే కొన్ని నిల్లగా ఉంటదేమో వాళ్ళవి ఆవుపాలు లాంటివే బర్రెగోడ్లు ఉన్నాయ ఎడ తెగ
ఇరవై ఐదు రూపాయ లీటర్ అంటే చీపు కాదా
పావు లీటరు
పావు లిటర్ ఇరవై ఐదు రూపాయలన్న కొస్సున్నరు కొన్ని పాలు ఉన్నాయేమో ఏమో తెలదు పాలు కూడా తాపాలి ఎప్పుడు కొన్ని అదే మిగిలింది కొంచెం పెడుతా
ఆనంద్ మామయ్య ఎంతకు పోస్తాడు పావు లీటర్
సందుక్ పోయింద్ ఎందుక్ పొద్దున పుండుకూర గర్రెలు తీసుకొని ప్రవళికను వాంచికొట్టింది ఎల్కు తిని ఎల్కు
ఊ మ్ కట్టమని చెప్తుంటాం కదా
ఆ కట్టు కట్టుగా అరిసి కేకలు కేకలు పెట్టి బాగా బలం వచ్చింది మన జ్వరం వచ్చి అయిపోయింది కదా
హలో
వజీర్ ఏమ్ చెత్తున్నాడు వజీర్
ఏమో చేస్తున్నాడు గొమ్మునాడు
వాడు కాల్ చేదిన వాడు యాప్ ఇన్స్టాల్ చేస్కునడా
చేసుకునడే
ప్రొఫైల్ మొత్తం అయిపోయింది కద చేస్తే ఇప్పుడు పదే పది నిమి
ఫస్ట్ నార్మల్ కాల్ చేసుకో వానికి
అవ్ చేసి తర్వాత చేస్తా మళ్ళా వానితో మాట్లాడినాకా నిక్ చేస్తా కొంచెం రెస్ట్ తీస్ ఈ రోజు అయిపోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ కాల్స్ అన అయిపోతే ఇంగ రేపు సండే మళ్ళీ పని ఉంటది ఉండాలి